ఆ హాయ్ అండి
హాయ్ అండి ఆ వినిపిస్తుందండి
బాగున్నానండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా ఇప్పుడే తినేసామండి తిని ఇలా పడుకున్నాము హా మ బుడ్డోడు పాలివ్వమని ఒకటే మాది ఇవ్వాల వచ్చేసి ఎగ్ టమాటా అండి మీదండి
మాదండి పప్పు
పప్పుచారు
మాది ఇంకా అవ్వలేదండి
మీది ఇంకా ఇంకా తినేదా అండి
తిన్లేదండి ఇంక తినాలండి
ఈ టైంకి తింటారండి
ఇంక మా వార్ రాలేదండీ వచ్చాకే తింటాం
ఊఁ ఔనా
ఇది బాబా అండి ఏడుస్తున్నట్టున్నాడు
లేదండీ ఏడువట్లే మా బాబేమో
ఔనన్ ఆఁ ఇప్ ఇంతసేపొచ్చిందండి
లేదండి మామిడు పాాల అవుతుంది పడు ఇంకడ్ ఇంక నిద్రకొచ్చేసింది పాలిస్తు పడుకుంది
ఇకేనే వస్తుందండి
ఏం లేదండి కూచున్నాను
మాయ మాటల్ ఏంటండి
ఇప్పుడే అన్ని పనులు అయిపోనా అండి తినడం ఇంకా క్లీన్ జేస్కోడం అది ఇదీ పె గిన్నెలాగ ఇవి తోన లేద అంటే పెట్టేస్తాను సి తినమ్మా నక్ మార్నింగ్ లేస్ అవన్ మీ కడవలుండు ప్చ్
అసలా బగాన్ని అసనా మా వాడుతున్నాయి త నాకుసలు అబట్ లెదండీ పడ్డాక ఏడుస్తున్నడండీ అసలు ఒకసారి మంచిగుంటడు ఒకసారి ఏడుస్తడండీ అసలు హర్థమే గాద్
మీకు బ్యాక్ పెయిన్ వస్తనా అండి
ఆఁ వచ్చుద్దండీ బాసే వేర్గ వచ్చుద్ధండి నివ్వదూ నిలబన్నివ్వదూ
నకీమజ్య బాగొస్తుందండి తగ్గుడాన్ కన్నా
ఏం లేదండి తగ్గడానీకండీ ఏం లేదండి మనకి ఇక బెల్ట్ లాగ్ ఉంటదండీ
ఊఁ
వెల్ట్ పెట్టుకోవాలండి పడుకునేటప్పుడు పొయ్ పడుకునేటప్పుడు పెట్టుకోవద్ గానీ ఆయుసం అయితది గానీ మనం నార్మల్ గా పన్లు జేస్కుంట్ కట్టమ్ కదండీ నిల్చొని కూర్చున్నప్పుడు నిల్చొనిన్నప్పుడు పెట్టుకోవచ్చండి అది ఇప్పుడు ఆన్లైన్ లో దొరుకుతుంది ఆఫ్లైన్ లో కూడా దొరుకుతుంది ఆ
గల్ఫి ఆయక్కర్ ఉంద అండీ అయనని పట్టుకున్న టు డేస్ నుంచి పేయిన్ వస్తుందీ ఇగ అలా పెట్టేసరికి అస్సలు పంకుతలేదు బాగా అంకుం
బాగా గూర్చుంటున్నార ఏమైనా బాగ్ గుచ్ చ్చొనీ వర్క్ జేస్తున్నరా
ఇంకా చిన్నబాబు ఉన్నాడు గదా అండీ ఊర్కే కూర్చోడం లేవడం ఇది బాగా అయ్ తుం
ఆహ అండి అవును అ బెల్ట్ ఏస్కొని గుచ్చోన్ కొంచమ్ రిలీఫ్ అన్పిస్తద అండి బ్యాక్ బోన్ కి కొంచం మ్
ఆ హాల్లో రైతులు ఆమ్ బాగొవోస్తుంది పేను
అయ్యో మనకి డెలివరీ అయిన అప్పుడు ఇంజెక్షన్ వేస్తారు కద అండి అదే పెయిన్ అండి
మ్ మ్
అ
ఏమ్ ఇంజక్షన్ ఏమ్ డెలివరి
ఏంట అండి
ఏమి ఇంజక్షన్ ఏం డెల్ వరియో గానీ ఇప్పుడు దోల్ దీరిపోతుంద్ అమ్మో
మనకు అప్పుడు అనిపించిది కాగానీ వన్ ఇయర్ దాకా ఉంటద అండి అలానే
మంత్ తర్వాత తగ్గిదా అండి
మనకి ఇప్పుడే స్టార్ట్ ఇగ సరిగ్గా కూర్చోలేము సరిగ్గా నిలబడలేము ఈ అప్ప అట్లాగా కూర్చోలేంమ్ మనం మ్
అదే అర్థం అవుతు ఉంద మీరి ఇంత కాన్స్టెంట్గ త్రీ ఫోర్ డేస్ న నాక్ బ్యాక్ పేన్ ఈ రాలేద అండి
ఆ
అవు ఆ ఆ
ఆహ
ఆహ ఉండు
ఏమైంద అండీ ఏడుస్తు ఉన్నాడు బాగా
అ వాడా వాడు ఉన్న దగ్గరికి పాలు రావాల అంట వాడు పాలు దగ్గరకి రాలేదని
హయ్యో హుమ్
అడుక్కో అడుక్కొ ప్రాబ్లం అవుతు ఉంది నాకు
ఏమై అయినా పెట్టారఅండి వాడికి
ఆ ఇ మేచర్ లే కూచ్చొమ అండీ
సర్ లాగ్గ్ పెట్టాఅరా
అ సర్ లాగ్ పెట్టాన అండి
ఏ టైమ్ కి పెట్టారన అండ్
ఇంతేంగ్ పో పెప్పర్టీ అట్ల పెడతనే ఉన్న అండ్ మళ్ళీ పాలు ఇస్తనే ఉంటా
మ్ హిసోవే
మి బాబా అండీ బా
ఉహు అవున్ అండి
ఉహు తిన్నావా
వాళ్ నాన్న వచ్చార్ ఎత్తుకున్నార్ అండి నవ్వుతు ఉన్నా
ఆహ
ఆ ఇంకేటఅండి
ఏముందండి మీరు ఈ బడ్టిక్త్ అంటే బెడ్షీట్స్ ఎక్కడ తీసుకుంటారండి ఎక్కువ
మన ఇ సైడ్ కోటి సైడ్ అండి కోటీలో చాలా తక్కువకు వస్తున్నాయండి
అవునా అండి ఎంత పడుతుందండి ఎ ఎంత నుంచి స్టార్ట్ అవుతుది అసలు
ఒక క్లాత్ని బట్టి ఉంటదండి రేటు
అంతేనా మంచి కాటన్ కావ ఆయ
ఉండయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి కాకపోతే మంచిగు ఉంటాయి ప్లస్ తక్క్ ఎక్కువక వస్తాయిండి మన షాప్లలో నువ్వు కాస్ట్ ఎక్కువ ఉంటుది వాళ్ళు రోడ్ల పైన పెట్టుకుంటారు కానీ తక్కువగా వేస్తారండి బాగుంటాయి
వురకు దడాల అండి పల్గారు వచ్చినప్పుడు పోటీ నిర్హస్తను
ఉ అవు ఇంకా బెడ్ పిల్లో కవర్స్ గానీ మొత్తం బెడ్ సెట్ ఉంటాయి కానీ విత్ సెట్ పటి వస్తాయి కదండి అవి మన బ్లాంకెట్స్ అవన్నీ చాలా తక్కువకు ఉంటాయండి మీరు ఇంతకు ముందు ఎక్కడ తీసుకునే వాళ్ళు
నేను ఇంతకు ముందుఅంటే మీషోలో తీసుకునేదాన్నిండి ఎక్కువ
అవునండి మీషోలు ఎంత పేడుతున్నఏది
శ బ చేసి ఒక్కొక్కటి ఎంతఅండి త్రీ ఫోర్ హండ్రెడ్ పడతాయి
అవునా
హ
కానీ మనం ఈ క్లాత్ డైరెక్ట్గా యూసుకోవచ్చు కాకపోతే ఏంటండి
ఇదిలాడి మీరు చెప్పింది కూడా
హ్మ్ ఇంకా టాప్స్ కూడా ఉంటాయండి టాప్స్ కూడా తక్కువకు వస్తాయి
ఉండి ఇడిన ఎప్పుడు కోటి అంటే రాలే అది కోటి పగారే హ్మ్ సరా ఇక్కడ నుంచి ఆపిం పనాలని ప్రిపరేట్ చేయయండి
అవునండి
ఏంటండి
అదే మీ బాబు ద అనుకుందా ప్రస్రంచి వచ్చింద
ఆవు ఆ సరే అండి మరీ ఉంటున్న
సరే అండి బాడి
వాన్